ఆ బావున్నర అండి.
ఆ బాగున్నమండి. మీరు బావున్నారా?
ఆ
ఏం చేస్తున్నారు?
ఏంలేదు ఖాళీగనే కూర్చున్నా.
అవునా సాయంత్రం పనులన్నయినయా.
అయిపోయినయి. మీరేం చేస్తున్నారు?
మాది కూడా సాయంత్రం పనులు అయినయి. ఇగా వంట చేయ్యాలె ఇప్పుడే బియ్యం గడుగుతాన.
ఉ ఉ కూరలు
కూరలు వచ్చేసి పొద్దున వండిన ఆలుగడ్డ ఫ్రై చేసిన అదే ఉన్నది ఇప్పుడు కొంచెం పెరుగు అదేంటి టమాట పచ్చడి చేయాలె ఉన్నది చెయ్యాలె టమాట పచ్చడు మీరు సాయంత్రం మరేం లేదా ప్రిపరేషన్
ఏం లేదు పొద్దున సాంబార్ పెట్టిన అదే ఉంది ఒక రైస్ పెడితే అయిపోతది
అవునా
ఉ
ఏం చేస్తుంట్రూ పిల్లలు
పిల్లలు ఏం లేదు ఖాళీగానే కూర్చుంది
అలాగనట్టు స్కూల్క కాలేజ్
కాలేజె
కాలేజ్ ఏం చదువుతాన్రు
ఫైనల్ ఇయర్
ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయా అండి
లేదు మొన్నెడు దాక ఫీఫైనల్ పెట్టిళు అవి అయిపోయినాయి ఇప్పుడు మళ్ళా ఇంక స్టార్ట్ కాల సెమ్ములు
ఆహా సెమ్స్ ఉంటాయి కదా వీళ్ళ అంటే ఏ గ్రూప్ తీసుకోంది
సి
ఓకేకే అట అక్కడైనా దగ్గరయినా కాలేజు హాస్టలా వివేకానంద కాలేజ్ ఓకే మీకు దగ్గరనే
బస్ ఉందిగా వాళ్ళదిగా
అవునవును బస్కు వస్తరు వెళ్తా ఉంటారు మా మా ఒల్ స్కూల్ అండి ఒకళ్ళ సెవెన్త్ ఒకళ్ళ టెన్త్ ఏరు స్కూల్ ఇ వాటి ఇంటి దగ్గరే ఉన్నారు మార్నింగ్ అంతా ఆడుకుంటనే ఉంటారు కద వాళ్ళు ఏం చేస్తారు ఇంటి దగ్గర
అంతే ఏం లేదు వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు డిగ్రీ చదివినప్పుడు
ఆ కరిగా ఇగ ఇప్పుడే లేచి అదే ఫ్రెష్ అయితాన్ ఒకరినక ఒకరు ఈవినింగ్ అంత ఉడుక పోస్తుంది కదా ఎండ కొడుతుందా మేము వర్షం పడుతుందా
మాకు అంటే కొంచెం మబ్బు మబ్బే ఉంది మొన్ నిన్న పొద్దున వర్షం పడింది కొంచం మబ్బు మబ్బు చల్లగానే ఉంది అంత వేడేం లేదు
ఆ మాక్ కొంచెం వేడు ఉంది ఇక సాయంత్రం స్నానాలు అవి ఇవి చేసుకుంటా
నోనో మాకు ఏం లే ఫ్యాన్ వేసుకుంటేనే కొంచెం సల్లాగా ఉంది ఇంకా
అవున
ఇంగ నైట్ అయితే సగం మధ్యవరకె ఫ్యాన్ వేసుకున్నం చలి పెడుతుందని ఆపేస్ పడుకున్నా ఉమే ఉమ్ కొంచ్ కొని పడింది వాతావరణం చల్లగా ఉంది భూమి కూడా త తడిసి ఉంది కదా
అవును ఇంకా ఉగాది బాగ జరుపుకున్నారా ఆ మేము కూడా బానె జరుపుకున్నాం అండి ఏమేమి చేస్తా స్తర్ మర్ ఉగాది
ఎముంది పూర్ణాలు ఉగాది పచ్చడి
ఆహ
మీరు
మేమ్ కూడా ఇక భక్షాలు చేసినాము ఉగాది పచ్చలు చేసుకున్నాము
హుమ్
ఉదయా లేసి స్నానాల్ చేసి తయారయ్యి మావిడాకులు కట్టుకున్నాం
ఉమ్
తర్వాత పచ్చడకు పచ్చడ అంటే ఇక బెళ్ళము ఆ చింతపండు వేప పువ్వు మామిడికాయ ఒక్కలు ఉప్పు కారం అన్ని షెడ్ రుచులు అంటరు కదా ఆరు రుచులు అంటరు కదా ఆరు రుచుల కలయికతోని పచ్చడి చేసుకొని తాగలి
నేను ఒక ఉప్పు కారం వేయలేదండి అన్నేసినగాని
అవునాండి అంటే ఎయ్యాలంటారు కదా ఆరు రుచులు అంటారు అంటే ఉండి లేనట్టు అంతే కొంచిగా అట్లా ఆ అంతే అంత కూడా కాదు జస్ట్ పడ్డదా లేదా అన్నట్టు
అంతే నా
అంతే పడ్డదా లేదా అన్నట్టు ఒక రే ఒక రేణు వడ్డ కూడా పడ్డట్టే కదా
హ
అట్లే వేస్తా మొత్తానికి ఉప్పుకారం అయితే ఎయ్యను ఎందుకంటే ఎవరు తాగుతారు మన స్వీట్ ఉంటేనే తాగుతాం కదా
గదా
పడ్డదా లేదా అన్నట్టు దులిపిన అంతే ఉప్పు కారం ఆ బెల్లం క్వాంటిటీయే ఎక్కువ ఉంటది చింతపండు కూడ కొంచెం తక్కువ ఉంటది
అది మనకు తీయగుంటె ఆ ముక్కలు నోట్లలకు వస్తేనే కొంచెం టేస్ట్ అనిపిస్తది మ్
కానీ ఉప్పుకారం కూడా వేయ్యాలంటారు కాబట్టి పడ్డదా లేదా అన్నట్టు ఒక రేణువా రెండు రేణులా పడతయ్ అం
ఉమ్ హు నాకు ఈ ఐడియా రాలేదు ఎయ్యాలంటే కొంచెం ఎయాలి కావచ్చు అనేసి నేను మొత్తానికి వేయకుండా అపేసిన
లేదు లేదు జస్ట్లా దులిపినట్టు అట్లా చేసుకోవాలి ఎందుకంటే ఇయ్యాలి కష్టంగా ఆరు రుచువులు అం టరు కాబట్టి ఇగ ఎప్పుడైనా నేన్ అట్లనే దులిపినట్టు చేస్తా కనుక అ పడ్డదాంటే ఒక రేణు పడ తది అంతేగాని మొత్తానికైతే ఉప్పు కారం పడదు
పర్లేదు ఇట్లా బానే ఉందే నాకు ఈ ఐడియా రాలేదు అంటున్నా అందుకే
అవునా ఓకే నెక్స్ట్ టైమ్ మళ్ళ నెక్స్ట్ ఇయర్ చేసుకోండి
ఆ అట్ల చేస్తా ఇప్పుడు మీరు చెప్పింది గుర్తుంటదిగా
ఆ బచ్చాలు కూడా మీరు నేను గోదామ పిండి మీరు గోధామ పిండి వాడతారా మేము మైదా వాడతాము
వీడి రెండు కలుపుతా రెండు సేమ్ క్వాలిటీ తీసుకుంటా
అవునా
ఆ తీసుకొని అది ఇది రెండు కలిపేసి ఇగ మామూలుగా మనం పప్పు బెల్లం చేస్తాం కదా
అవును పప్పు బ పప్పు బెల్లం కూడా సమాన క్వాలిటీ ఏం క్వాంటిటీ తీసుకుంటార
అట్లని ఏం లేదు దానికి సరిపడా పప్పుకు సరిపడ తీపి ఉండాలి కదా అనేసి వేస్తా
అవునా అంటే కొంతమంది ఇగ పావుకిల పప్పు తీసుకుంటే పావుకిల బెల్లం అంతే ఇగ
ఊ మ్
తీసుకుంటారు కదా సమానంగా అందుకని అడుగుతాను అండ్ నెయ్యి వాడతారా నెయ్యి బొబ్బట్లు చేస్
ఆ వాడ్త వాడ్తా ఆ
అదే నెయ్యి నెయ్యితోనే టేస్ట్ బాగుంటది అందు అ మ్యాగ్ అంటే చాలా మంది నూనె కూడా వాడతారు కానీ నెయ్యి ఎక్కువ వాడితే కొంచెం టేస్ట్
టేస్ట్ బాగుంటాయి ఆ నెయ్యి వాడతా మళ్ళా తీపికి నెయ్యి మంచిగా ఉంటది
అవును మనం అట్లా కాల్సినంక కూడా దానిపైన నెయి వేసుకొని తింటే కూడా అదొక మంచిగా అన్ అంటే ఒక రోజుకే చేశారా రెండు రోజులు ఉండేటట్టు చేసుకున్నారా అండి
రెండురోజులకి ఉండేటట్టు చేసినా గానీ నేను మళ్ళీ చేయనేలేదు అదే అక్కడే ఉంది పప్పు
అయ్యో అవునా మరి చేయకపోతిరి పిల్లలు ఉన్నారు కదా తింటురు కదా ఈ రోజు హాలిడే రేపు హాలిడే
ఆ హా లేదు ఆమె నిన్న చేసి తేనే మొన్న కదా గురువారం మొన్న చేస్తేనే ఒకటో రెండో తిన్నది కత నాకు వద్దు అన్నది సర్లే తర్వాత చేసుకుందాం అని అక్కడ పెడితే ఇవాళ అడిగితే ఇవాళ వద్దన్నది నిన్న అడుగుతే నిన్న వద్దన్నది సరే రేపు చేద్దాం లే సండే కదాని సప్పడే కోరుకున్నా
అవునా
తినరు పిల్లలు ఎక్కువ
మేం చేసుకున్నాం గాని మావి కూడా అయిపోయినాయి మా వాళ్ళు మళ్ళా చేయంటారు అడగ వీళ్ళు చిన్న పిల్లలు కదా ఆడుకుంటూ పాడుకుంటూ తింట ఉంటారు
తీన్టర్ వాళ్ళు పర్లేదు అట్లా తింటే మంచిదే కదా ఈమకు పోటీ ఎవరు లేరు కదా ఒక్కతే ఉన్నది కదా ఇ
అందుకని ఆమె ఇలా పా అన్నట్టు వదిలేసింది
ఉమ్ ఈ బాబు వేరే దగ్గర ఉంటాడు వాళ్ళ డాడీ వేరే కాడ ఉంటాడు మేమిద్దరమే ఉంటాం కద ఆమె కొక్కదే ఇగ ఇద్దరమే కూసోని ఆ రూమ్ తీసుకున్నాడు అంటే ఇద్దరు నలుగురు నలుగురు ఐదుగురు కలిసి రూమ్ తీసుకున్నారు పీజీ చేస్తాండు
ఆ పీజీ పెద్ద అబ్బాయే
పెద్దోడే
ఓకే ఓకే
ఇగ వాళ్ళ డాడేమో అటు జాబ్ పర్పస్ మీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఉంటాడు ఆ ఇద్దరమే ఉంటాం అందుకే ఎక్కువ తిన
ఆ ఇగ ఏదో ఉన్నదా తిన్నామా పన్నమా అన్న మళ్ళీ వాళ్ళు వస్తేనే మళ్ళ పండక్కి రాలేదా వాళ్ళు అంటే ఇప్పుడు కంటిన్యూగా రంజాన్కి కూడా హాలిడేస్ వచ్చినాయి కదా
వచ్చినయి గాని రారా అంటే అది జాబ్ క అప్లై చేసింది అయితే దానికి ప్రిపేర్ అయితాన్న మమ్మీ ఇప్పుడు రాను అని చెప్ప చెప్పిండు అది ఎగ్జామ్ అయిపోయినాక వస్తా అన్నాడు ఇగ ఆ సర్లే ఉండని అనేసి ఇగా వాళ డాడే మో మొన్ననే వచ్చేలేండు ఒక ఇరవై రోజులే తనందత్త న
అవునాగా మనకి పండుగ అనిపియదు మరి వాళ్ళు ఎవ్వరు లేకపోతే
ఏం చేస్తాంది నడవాలి కదా
అంతేంతే బండి నడుతూనే ఉంటుది మీరేమన్నా చేస్తారా ఖాళీ ఉంటారా
నేను ఖాళీగానే ఉంట ఇగ
ఖాళీగానే ఉంటార పాప కాలేజ్
పని చేసుకుంటా ఆ ఆమెకు ఆమెకు చూసుకుంటే చాలు అన్నట్టు ఇంట్లోనేయ
మరి పండగకి ఏమైన్నా బట్టలు తీసుకున్నారా ఉగాదికి
ఈ బట్టలు ఏమి తీసుకోలేదు ఇంట్లోనే ఉం డే అవే వేసేసుకున్నాం అంటే ప్రత్యేకంగా కొనుక్కకోలేదు ఉన్నయి వేసుకున్నాం అన్నట్టు కొత్తవి ఉండే ఈ మధ్యల ఎప్పుడన్నవన్న నచ్చితే తీసుకుంటాం కదా మనం
అవునవును
అట్లా ఉండయితే అవి వేసేసుకున్నాం
హ
దీపావళికి తీసుకుంటాం ఆ నోములు ఉన్నాయి దీపాళికి తీసుకు తీసుకుంటాం దసరాకు పాపకు నాకు ఇద్దరికి తీసుకుంటం వాళ్ళిద్దరికి తీసుకోము తండ్రి కొడుకు
అవునుగా బతుకమ్మ అంట మనదే కదా
ఆ ఇగ దీపావలికేమో మళ్ళీ నలుగురు అని తీసుకుంటాం ఇకవళ్ళ బర్త్డేలకు ఇ మ్యారేజ్ డే కు ఇగ అట్ల తీసుకుంటే ఇం మధ్యలే మళ్ళకి మనకు అడవల బుద్ధి ఎట్లుంటదని కనపడ
అవునవును ఎవరైనా షాపింగ్ చేస్తే అట్లా కనబడితే పోయి చేసస్తాం కదా ఇప్పుడు సమ్మర్ షాపింగ్ కూడా జరుగుత ఉంటది బాగా కాటన్ వేర్ అని
ఉమ్ ఇట్లా మధ్య మధ్యలో వచ్చేటివి మధ్యలనే వస్తాయి ఇక టైమ్ కి తీసుకునేటివి అవి తీసుకునుడే ఉంటది. ఎ కాటానియి కట్టను మామూలి నే ఇట్లా ఉంటాయి కద ఈ మాములు చీరలు
ఓకే డైలీ వేరు మన లేదర్ బాపతి కడతా ఉంట
హ్మ్ అట్లనే తీసుకుంటా కాటని ఏం తీసుకుంట
అంటే కొంతమంది సమ్మర్ కదా కాటన్ ప్రిఫర్ చేస్తారు కదా
హ్మ్
అందుకని అడుగుతున్నా
ఏమో నాకు కాటనియి కడితే అంతా ఇలా ఒంటి కి అతికినట్టు అనిపిస్తది ఒకొకరేమో బానే కడ కడతరు కానీ నాకు అంటే వాళ్ళని చూస్తే బావుంటది నేను కట్టుకునే సరికి ఎందుకో నాకు నచ్చదు
అంటే ఇగ మెయింటైన్ చేయడం రావాలి దాని కూడా
అది మా ఇంటి దగ్గర ఉన్నారు ఇద్దరు వాళ్ళు కడతారు వాళ్ళు మస్త అనిపిస్తరు వాళ్ళు కట్టు
అవునవును కాటన్ చీర కూడా లుక్ బా ఇస్తది మరి అందంగా కానీ మంచి ఐరన్ చేసి కట్టు కోవాలి గాని చాలా లుక్ ఉం
ఆ కొంచం లైట్ గా గంజేసి పెట్టుకోవాలి మంచిగా ఇస్త్రీ కొట్టుకొని సూపర్ ఉంటది కాని అదిగా రాదు ఇందుకు అది కడితే కొంచెం వేరే అను హ్మ్ మీరు గడతారా నైన్ కాటన్ ని
ఆ కడతానండి ఆ కడతా అంటే మాక్సిమ్ డ్రె డ్రెస్సులు ఇగ కానీ ఇక కొంచెం బయటకి వెళ్తే సమ్మర్ లో కాటన్ ప్రిపేర్ చేస్తా బాగుంటది కాడితే అన్నట్టు చాలా టైప్స్ కడుతూనే ఉంటా
ఆ నేను ఇవన్నీ తీసుకుంటాగా నా ఒక కాటన్ వరకే వెళ్ళ
అవునవును కానీ అసలు ట్రై చెయండి బాగుంటది కాట అంటే మెయింటైన్ చేసుకోవడం వస్తే మనకి ఏం పర్లేదు చూడానికి లుక్ అయితే బాగుంటది ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు
అదే వేరే వాళ్ళు కట్టుకుంటే నాకు నచ్చుతది అంటే కట్టుకోవాలి తెచ్చుకోవాలనిపిస్తుంది మళ్ళీ నా వరకు వచ్చేసరికి నాకెందో అనిపిస్తాది ఇట్లా ఒంటికితికినట్టుగా ఎక్కడద అంటే ఎట్లా ఉండదు అట్లే ఉంటది కదా అది
అవునవును కొంచెం ఉంట కతుకుతుదులే
ఆ అట్లానేసి కొంచెం నచ్చదు
ఓకే అండి
ఎట్లుంటదో గాని
హ్మ్
హ్మ్
ఓకే అండి థ్యాం థ్యాంక్ యూ అండి
ఓకే థ్యాంక్ యూ